హలో హాయ్ అండి బాగున్నారా
బాగున్నానండి మీరెలా ఉన్నారు
అహా నేన్ కూడా బావున్నానండి
ఏం చేస్తున్నారు తిన్నరా
ఆ తిన్నానండి ఏం లేదండి మా హస్బెండ్ తో చాట్ చేస్తున్నా
ఓకే
హ్మ్
చుక్ పెళ్లైందా
అ అండి
నీక్ పెళ్ళైందా
ఆ అవున్నండి మ్యారేజ్ అయింది వన్ ఇయర్ అయింది
ఓకే ఏం చేస్తారు మీ హస్బెండ్
మా హస్బెండ్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ అండి
ఓకే సో అయితేన్ మరి మీ హస్బెండ్ ఫోన్ మీ హస్బెడ్ తొ ఛాట్ చేస్తున్నారంటే మీరు మీ హస్బండ్ ఒక్చోట ఉండ్రా
లేదండి నేన్ వచ్చేసి హాస్టల్ వేరే ఉంటున్నాం అన్మాట చదువ్ అంటే నా ఎగ్జామ్స్ ఉన్నయ్ అగస్ట్ లో హ్మ్ సో వన్ మంత్ అయినా నేన్ పీజీ ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు
ఒకే ఏ డిపార్ట్మెంట్
ఆ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఓకే
ఆ మీరేం చేస్తుంటారండి
నేన్ ఖాలీ నేనండి ప్రజెంట్
అవునా
ఉమ్
ఎక్కడ దాకఅయింది మీ ఎడ్యుకేషన్ మరి
డిగ్రీ అయిందండి
అవునా ఏ గ్రూప్ అండి డిగ్రీలో
కంప్యూటర్ సైన్స్ అండి
ఆహా
ఆ
ఆహా అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అంటే సిస్టమ్ బేస్డ్ వర్క్స్ ఉంటయి కదా
అవునండి
మరి ఏదేనా ట్రై చేయలేకపోయారండి మీరు
ట్రై చేస్తాన్నానండి ఇప్పుడు అదే పనిలో ఉన్నాను కాకపోతే నేను నా డిగ్రీ కప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ లో
ఆహా
సో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ తర్వాత కెరయర్కి గ్యాప్ ఉందని చెప్పేసేసి ఎక్కడికి ఎల్నా ఓదాం అంటున్నారు సో అదొక ప్రాబ్లం ఉంది ఊమ్
ఆ మరి చిన్నగా ఏమన్నా ఫ్రెండ్స్తో కలిపి ఏమన్న బిజినెస్ చేస్కోవాల్సిందిగా అండి
అసలు ఫ్రెండ్స్తో బిజినెస్ పెట్టడం అనేది చాలా సుద్ద దండగండి అది తప్పు
అయ్యో ఎందుకండి అలా అంటారు ఇప్పుడు చాలా మంది అలానే ఎవ్వారాలు ఎస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెట్టుకొని
భేసింగ్గ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు కరెక్టే కాకపోతే గొడవలు అనేవి ఉంటాయండి అంత ఎందుకు నాకు ఇక్కడ నాకు తెలిసిన ఒక మేపల్స్ బిజినెస్ ఒక ఇద్దరు కలిసి పెట్టారండి ఆ ఒక నాలుగైఐదు నెల్లు బానే రన్ అయింది ఆ తర్వాత ఇద్దరు విడిపోయి చెరొక్క బిజి నెస్ పెట్టుకున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి పెట్ టారు వాళ్ళిద్దరు గొడవొచ్చి అబ్బయేం వేరే సైడ్ పెట్టున్నారు అమ్మాయేం ఇంకో సైడ్ పెట్ కున్నారు ఉం సో గొడవలు వ స్తాయండి ఎవరి మధ్యైన గొడవలు వస్తాయి
అయ్యో అంతేనంటారా
ఆ సో అలా గొడవలు ఒచ్చి ఇబ్బందులు అయి అయ్యే కంటే మనమే ఒక్కలమే పెట్టుకోవడం బెస్ట్ నాకు బిజినెస్ పెట్టాలన్న ఐడియా ఉంది కాకపోతే ఇప్పుడే కాదు కొన్నేళ్ల తర్వాత లేదా ఒక వన్ అర్ వన్ ఇయర్ లోపు పెడదామని ఆలోచన ఉంది
ఆ అంటే పార్ట్నర్ షిప్ ఎవరైనా తోడంటే బాగుంటది కదండి అట్లా అనేసి అడిగిన
పార్ట్నర్ షిప్కి తోడు ఉండకూడదండి తింటే ఒక రూపాయి మనమే తినాలి మనదే పక్కనోల్లది రూపాయి ముట్టుకోకూడదు అంతే పక్కనోళ్ళ రూపాయి తిన్నకానుండి మనకొచ్చే రూపాయిల అర్ద రూపాయి ఆడిఅర్ద రూపాయి మంకొస్తది వచ్చినట్టు అనిపిచ్చదు అదే ఒక రూపాయి ఇప్పుడు మనం చేసుకున్న ఇప్పుడు మనం పెట్టిన రూపాయికి అర్ధ రూపాయి వచ్చినా మనమే తినొచ్చు
ఉం
సో నష్టం ఒచ్చినా కష్టం ఒచ్చినా మనమే చూసుకోగలం అంతే అలా బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు సక్సెస్ అయితే సక్సెస్ అవుతాము లేదు అంటే ఇంకో బిజినెస్ ఐడియా వస్తది ఉం
బాగా గ్రిప్ ఉందనమాట
నాలెడ్జ్ ఉందండి అది ఊమ్ కాకపోతే సమయం సందర్భం అనేది అంతకుముందు చేశానండి నేను
ఉమ్ అంటే ఏం వర్క్ చేసారండి
రెండు నెల్లో మూడు నెల్లో చేశానండి ఉద్యోగం
ఆహా
ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రాసానేమో
అవునా అమ్మో చాలా కష్టం కదండీ అసలు రాదు రిజర్వేషన్ కోట కాబట్టి
లాస్ట్ లో అంటే అన్ని రౌండ్స్ అయి నేను లాస్ట్ లో సెలక్షన్ లిస్ట్ లో నా పేరు రాలేదు అంతకు ముందు వరకు అన్ని చేశాను
మరి మీరు అడగలేదా ఆ లిస్ట్ లో సెలెక్షన్ ఎందుకు రాలేదని
దాని మూలానే నాకు ఎడ్యుకేషన్ కి కెరీయర్ కి గ్యాప్ వచ్చింది లేదు అంటే ఈపాటికి ఎప్పుడో సాప్ట్ వేర్ జాబ్ లో కూర్చుని నెలకు ఒక యాభై అరవై వేలన్నా సంపాదించేవాని అండి
మరి మీరు రెస్యూమ్ లో అది మెన్షన్ చేయొచ్చు కదా రెస్యూమ్ లో అది మెన్షన్ చేయొచ్చు కదా
అది మెన్షన్ చేసిన బేసిగ్గా ఆల్మోస్ట్ అందరు అదే చెప్తారండి సో నేనొక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఒక వారం పది రోజుల కిందట వాళ్ళకి నేను గవర్నమెంట్ జాబ్ రాశానని చెప్తే వాళ్ళు ఎందులో రాశారు ఏం రాశారూ రిజల్ట్ ఏ చూపించండి అని చెప్పి నా ఐడి కూడా తీసుకున్నారు యాక్చువల్ గా
అయ్యయ్యో
చూశారు నేను నేను ఉన్నదే ఉన్నట్టే చెప్పాను వాళ్ళు నమ్మారు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది వచ్చింది ఓకే మనోడు నిజంగానే రాశాడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని
ఆ అదే అంటే ఫ్రూప్స్ అడుగుతారు కరెక్టే ఆ హు
అబద్ధం చెప్తే దొరికిపోతామండి ప్రూ ప్రూవ్ చేస్తే ఆ అందుకని ఇంకేంటండి
ఇంకా చెప్పాలండి
మరి మీ హస్బెండ్ మిమ్మల్ని మంచిగానే చూసుకుంటారా
ఆ బాగానే చేసుకుంటా రండి
హమ్ లవ్ మ్యారేజ్ ఆ ఆరెంజ్ మ్యారేజ్ ఆ మరి
హే లవ్ గివ్వు ఏం లేదండి అరేంజ్ మరేజ్ ఏ
అ ఓకే
ఉమ్ యాక్చువల్లీగా నేను ముస్లిం అండి మా దాంట్లో లవ్వులు అంటే చంపేస్తారు
ఓ ఓకే ఓకే
ఉమ్
ఆ అది ఒకటి ఉందిలెండి
అ
బేసిగ్గా మీరనే కాదు చ అందరూ అంతే ఎవరు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా అంతే లవ్ చేయకూడదు ఏదో పరువు ఆడపిల్ల అంటే పరువు మగపిల్లాడు అంటే ధైర్యం ఉబ్బసం దగ్గు అని వో చెప్తూ ఉంటారు
అవునండి అసలు చాలా అయితుంది ఒక్కసారి ఏంటిదంటే అసలు అమ్మాయిని కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి అంటే తను ఏం చెప్తుంది ఏందుకు చెప్తుందో అనేసి వీళ్ళే డిసైడ్ అయిపోతారు తనకు అంత కాన్సియస్నెస్ లేదు తనకు అంత తెలివి లేదు ఏది చూస్తే అది మంచిదని అనుకుంటాది అనుకుంటది వాళ్ళ ఇంట్లో కానీ మరి తన డిసిషన్ తీసుకున్నది కరెక్ట్ కాదని తనకి ఎట్లా తెలుసు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఎవ్వరు అనుకోరు పేరెంట్స్ అంటే మ్యారేజ్ లైఫ్ అని కాదండి స్టడీ అయినా జాబ్ పర్పస్ అయినా
బేసిగ్గా ఆడపిల్లా మగాపిల్ల అనేది వ్యత్యాసం లేకుండా మంచా చెడా అనేది ఆలోచిస్తే సరిపోతాది
అవును అది లేదు ఇప్పుడు పేరెంట్స్ కానీ అసలు వాల్దీ కూడా తప్పు లేదండి ఈ ఇప్పుడు పెరిగేకొద్ది జనరేషన్ నే మొత్తం వాళ్ళని పాడు చేస్తుంది అంటే సేఫ్టీ లేకపోవడం ఆడపిల్లలకి ఇవాళ ఎవ్వల్ని ట్రస్ట్ చేయలేం పోతున్నారు
ఇవాళ రేపు ఆడపిల్లల కంటే మగ పిల్లలకే సేఫ్టీ లేకుండా పోయింది అండి
ఎందుకండి అట్లాన్నారు
మన సైడ్ అంటే మేము ఉండే ఏరియాలో ఆల్మోస్ట్ అందరు మంచోళ్ళే ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు ఆడపిల్లలు ఆడపిల్లల తోటి డేంజర్ గా ఉండే ఏరియాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో సో అక్కడ ఇబ్బందులు పడతారు
అదే అంటే మీరు అనేది ఇద్దే కదా హస్బెండ్ కేసు అంటే వైఫ్ హస్బెండ్ చంపేయడం
ఉను
ఎంటిదండీ మీరు కూడా అందరిలా మాట్లాడతారు నాది ఒక్క చిన్న అంటే డౌట్ అండి తప్పుగా అనుకోనంటే అడుగుతాను అంటే సెంచరీస్ కిందట సెంచరీ సెంచరీ మొత్తం అంటే ప్రతి ఇయర్ లో థౌసండ్స్ లాక్స్ లో ఆడవాళ్ళని చంపేస్తూ డౌరీ కోసమో హరెస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ అనీ అప్పుడు ఎవ్వరు అంటే ఎంత మంది అడ్మిషన్స్ కి పోయినా సరే ఆ అమ్మాయి ఏంటిదంటే అందరు లాంటి వాడు కాదు కదా అనేసి నమ్మేసి పెళ్లి చేసుకునేది ఇప్పుడు నియర్ లీ ఒకే ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడో ఇంత మంది హస్బెండ్స్ చనిపోతే ఇప్పుడు బాయ్స్ కి అందరికి భయం అయితుంది ఎందుకండి అంత భయపడతారు ఇప్పుడు మాకు తెలుసు అంటే బాయ్స్ మెంటాలిటీ ఎట్లుంటాది పెళ్ళయ్యాక అది తెలిస్తే కూడా ఒక స్టెప్ తీసుకుంటున్నాం కానీ అంత ధైర్యం మీకు అంటే మీరని అంట లేను బాయ్స్ చా రేజ్ ఎందుకుంటాలేదు అసలు
పురాణాలుగా అసలు ఆడవాళ్ళ కోసం రాజ్యయుద్ధాలు మీరు రామాయణం విన్నారా ఎప్పుడన్న
ఆహా లేదండి అంటే స్టోరీ తెలుసు రామాయణం ది జనరల్ గా టెన్త్ లో ఉండేది ఆ తెలుసు ఆ
సీతాదేవి కోసం రాముడు ప్రపంచంతోనే యుద్ధం చేస్తాడు రాక్షసుడైన రావణుడితో యుద్ధం చేస్తాడు అనుమానించడం అంటే అందరికి తెలియాలి కదా ఇప్పుడూ మీ మి మీరు మీరు ఎలాంటి వాళ్ళో మీరు ఎలా ఉంటారో మీ భర్తకి మీ మీ కుటుంబానికి తెలుసు బయటొళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మాలి మీరు మంచొళ్ళు అని అనుకోవాలన్న ఉద్దేశం లేదు కదా
ఆ అదే అండి నేను కూడా అనేది ఇప్పుడు మనం అంటే ఏంటి
ఈ ప్రూవ్ చేయడానికే అట్లా అంటాడు
అండి నేను అనేది అది కాదు అక్కడ అంటే నేను ఇట్లా బాడ్ గాఏం చెప్తలేను తప్పుగా అనుకోండి నేను చెప్తున్న ఒక టాపిక్ గురించి అదేంటిదంటే ఇప్పుడు మీరేంటో మీ మీ మీ పార్ట్నర్కి తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి మీరు చెప్పుకోగలుతారు కానీ నలుగురికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అండి మీరు వాళ్ళ గ్యారంటీ తీసుకున్నార ప్రూవ్ చేస్తేంటాం అని ఏం కాదు కదా వాళ్ళు ఏం వాళ్ళు మీ లైఫ్ లో పార్ట్ కూడ కాదు ఏదో నలుగురు చెప్పట్లేదు వాళ్ల మాటలు వింటే మాత్రం మీవి మంచిగా లేవు మాట్లాడకపోతే సరిజేటోళ్లు వాళ్ళ కోసం మీరేం బతుకుతలేదు కదండి
అంతే గదా
ఇప్పుడు వేరే వాళ్ళ అవసరం నాకు ఎందుకు అలా అనుకొని ఇగ లైట్ తీసుకోవాలండి అనుకోండి మీరేం కుంటే ఏంటిది నా పాఠ ఏందో నాకు తెలుసు అనిసి మనం ముందు అడుగు వేస్తే ఎవ్వరు నెక్స్ట్ టైం స్షన్ ఏం చెయ్యరండి వాడికి ఎమిలేనప్పుడు మనకు ఎందుకు అన్నట్టు అనుకుని ఖతం ఎండ్ అయిపోది అక్కడ టాపిక్ ఒకటి చెప్పనా మనమే అందరి గురించి ఆలో చీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే ఏమనుకుంటారు అని మనం పిచ్చ టెన్షన్ తీసు కానీ మన లైఫ్ మనమే సగం నాశనం చేసుకుంటాం అసలు ఎవ్వరికి ఉండదండి అందర్ అందరు బయట అందరు బయట ఎట్ల అంటారు వాడు ఇట్ల చేస్తాండు అట్లా చేస్తాండు జాబ్ జేస్తే ఆ ఎప్పుడు చేయాల్సింది అప్పుడు ఇస్తున్నారు చేసినా చేయకున్న ఏదో ఒకటి అంటారు అండి అది పట్టించుకోద్దు మనం లైట్ వదిలేయాలి ఆ వాళ్ళ పనిఅదేనిసి వదిలేయాలి కతం చెప్ప చెప్పి ఒక రోజు వాళ్ళే నోరు మూసుకుంటారు అలసిపోయి
హు హు ఓక్ ఒక్క ఐదు నిమిషాలండి నేను మళ్ళీ చేస్తాను
ఆ ఒకే అండి బాయ్ అండి
ఆ ఒకే ఒకే బాయ్ అండి
అ